హలో హలో బాగున్నారా మేడం?
బాగున్నా అండి బాగున్నారా?
ఆ బావున్నా మేడం. ఏం చేస్తున్నారు మేడం?
వెళ్లి రండి
తిన్నారా
యా తిన్నానండి మీదయింద బ్రేక్ఫాస్ట్.
ఆ ఆయిన మేడ
ఏం చేస
నార్మల్గా ఇవాళ ఏ అంటేర్ ములుగా ఎలా ఉన్నావు? ఉప్మా చేసినాను, ఉప్మా చేశాను. మొన్న నేను
ఓకే అ మాది కొంచెం హు రైస్ తోనే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఈ రోజు.
అవునా ఓకే మేడం ఆ మేడం నా ఫెస్టివల్ ఎలా చేసుకున్నారు మేడం ఉగాది.
ఆ బానే చేసుకున్నామండి. మీరు ఎలా చేసుకున్నారు?
మే చాలా బాగా చేసుకున్నాం మేడం. మంచిగా మామిడి పూవు, మామిడి ఆకులు, వేప పూవు, వేప పూటుతోని మంచిగా బల్లం తీసుకొనిల్ మంచిగా వాటర్ వేసి దాంట్లో కొంచెం కొబ్బరి, ఆ అరటిపండ్లు, కొంచెం మిరియాలు, కొంచెం చింత త్తపాండు కొంచెం మామిడికాయ కొన్నికలిపి పస్
మీ వాయిస్ కొంచెం బ్రేక్ అయితుందండి. మీ వాయిస్ బ్రేక్ అయితుంది. కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గర రన్నీ వ చూ మాట్లాడండి.
మేడం ఇప్పుడు ఇనపడుతుందా మేడం
వయిస్ వినిపిస్తుంది కానీ క్లారిటీ లేదండి.
మేడం థ్యాంక్ యూ మేడం నేను బాగా చేస్తున్నాను మేడం వాటిని చాలా అద్భుతంగా చేస్తున్నా సంబరాలు మేము, మా పిల్లలు, మేము మా పాప వచ్చిండే ఆల్డేజ్కి అంటే మా పాప హాస్టల్లో ఉంటుంది. అన్నట్టు ఊ అందరం కో మంచిగా పూజ పూజతో మొదలు పెట్టి ఫస్ట్ ఇల్లంతా శుబ్రం చేసుకొని స్నానాలు చేసి మంచిగా నీటిగా పచ్చడి తయారు చేసుకున్నాము ఉగాది పచ్చడిని. ఆ తర్వాతకి నైవేద్యాలు తయారు చేసాం మేడం సెమ్యా, ఆ తర్వాత గుగ్గిళ్ళు మన లడ్లు ఆ ఇది మేడం ఐదు గంటలకి పోవాల్సి బొబ్బరి గారెలు, ఆ బొబ్బట్లు అవన్నీ కొన్ని ఒక ఐదు రకాల, ఆ చేసాం మేడం. పూర్ణాలు పూర్ణాల అంటే మేడం మామూలుగా పా ఇప్పుడు అది ఉంటుంది కదా మేడం. పి పిండి మై మైదా అయ్యే ఉంటది కదా, దాంతో తయారు చేస్తాము, అంటే మా అమ్మగారు తయారు చేశారు అది. అది కొంచెం నాకు రాదిది, అది నాక్ రాదులేండి మా అమ్మగారు తయార్ చేశారు. అది మామ్మే చేసి ఏంది మేడం మిగిలండి నేను చేసినా మామూలుగా ప ప్రసాద పులిహార, ఆ ఇవి బొగ్గిలు, సేమియా పాయిసం ఇలాంటివి నేను చేసినా. ఇవి మామ్మగారు తయారు చేసారు చూసాం లేండి, అంటే మామూలుగా చేస్తా అంత పటి అంత బాగా రాదు నాకు. కొంచెం తక్కువ
అవును అండి
ఉమ్ అవును మేడం
అహ్హ్ సో ఇన్ని మీరు చెప్పేసరికి మీరే చేసారేమోని నేను అనుకున్నా. హహ్
అవును అండి.
అ